అనా
లేదు అయితే టీవీలో రీఛార్జ్ అయిపోయింది
ఉ
రీచార్జ్ చేయమంటే ఇంకా నెట్ అసలు వస్తలేదు ఏ ఏమైతుంది ఇట్లా ఎప్పుడు వస్తుది కదా ఇంట్లోనే డాడీ కూడా చూసుకు చకు కుంటలే అని చెప్పి ఇక చేసుకోండి ఇలా రీఛార్జ్ చేసినా
హ
అందుకే
చార్జంగ్ ఎక్కుతలేదే
ఎందుకు చార్జర్ ప్రాబ్లమా
ఆ అయ్యో శ్రీజా దగ్గర పోతున్నాం
అవునా వచ్చిందా శ్రీజ
అతి జ
ఆహా తిన్నావా నువ్వు
జస్ట్ ఇప్పుడే ఫుడ్ అయితే ఏడుపు వస్తుంది పొద్దున్న రైస్ పెట్టిరు
ఆ
ఏయ అది ఫైల్ ఏం బాీ ఇద ఇప్పుడు ఇది ఈ అమ్ తలకే రప్ప అయిందంది బాబు అన్నంద దిన వి
అవును టిఫిన్స్ కాాలి గ్లాసెస్ వత్తానే అంట అంటలుగా వీళ్ళు ఎందుకు మరి కావాలని చెప్పి పెడతలేదు అనుకుంటా ఇస్ది
మా ఏదో ఇద్దొరికనా సంతా
ఆ అదే కదా వేరే వేరే హాస్టటల్లో పెడుతున్నారంటే గ్యాస్లు కూడా వస్తు న బుక్ చేసిన త్రీ డేస్కి మొత్తంన్నాయి ఇప్పటికీ వస్తున్నాయి ఆల్రెడీ మరి ఆమె కావాలని తెలిసి
చేసుకుంటది
అవును తక్కువ మొక్కని వేస్ట్ మొక్కంది
అ
అయితే ఏమైంది తెలుసా అ రవలికి మన పప్పలేదంట తెలుసా
ఇంటిది
హలో ఒక్క దగ్గర ఉండి మాటలు రావే సిగ్నల్డుతుంది క
ఇప్పుడు కట్టుగా చెప్పు
రవలికి మనీ కొట్టలే ఉంటది తెల్సా చేసిండ అంటా ఫైవ్ డేస్ నుంచి ఫోన్ ఒకసారి అయితే కట్ చేసి అంట ఒకసారి అయితే అ ఆ లేదు అదడి ఆ కొడుతా అన్నదంట మళ్ళా ఆ మొన్న ఒకసారి ఏమంటుందంట తెలుసా మీరు లేట్ గా ఫీ ఇచ్చినప్పుడు నేను ఆగిన కదా మీరు వెయ్యిూపాయల త మన్న హాస్పిట ముూంచుకొని పోతున్నానా ఎన్నిై ఎన్ని టైమ్ కాల్ చేస్తాని అన్నదంట అంటే ఆ మార్నింగ్ లో వస ఆ అయితే మార్నింగ్ కూడా చేసినాం అనుకుంటానంటే ఇ వెళ అంతే కదా మార్నింగ్ ఎప్పుడు చేసినాం అంట ఒకవేళ నాకు ఫోన్ నుంచి నీకు ఫోన్ వచ్చినట్టుంటే నవ్వు నాకు వెయ్య రూపాయలు కూడా ఇవ్వకు ఒకసారి చూసుకోని నేను మార్నింగ్ మీకు అనుకుంటే సీరియస్ అయిందట అయితే అట్లాన్నదంటే తం కట్ చేసుకుాలంటే ఇ వినేచి మళ్ళా ఈరోజ్ చేసిందంట చేసి ఈ రోజా నిన్నన్న ఆ ఈ రోజ అనుకుంటడా చేస్తే లిఫ్ట్ చేసి ఆ చెప్పునా వన్ నాట్ సిక్సా అన్నదట అవునా అని అంటే ఆ నేను కొంచెం హెల్త్ బ లేకుండేరా హాస్పిటల్ క వెళ్ళిన అందుకే గా చూసుకోలేదు కొడుతున్నా చూసుకో అని చెప్పి అప్పుడు కొట్టిందంట ఆ అవునా అంటీగానేను కూడా అర్ధం చేసుకొని మీకు చేయలేదు అనుకుంటా అంటే ఆ ఏము మీరా ఏం లేదు మీకంటే ఎక్కువన అనుకుంటాంటుందింటేనే
వామ్
అదంతా తిట్టిందట అదంతా అయిపోయిందట ఇ మీరు మీరు ఎప్పుడు దోస్తులు వెళ మీన్న దాంతోటి ఫోన్ చేసిందట
ఆ
ఇంకా అస్ట్కి నిన్న ఈ రోజు కొట్టిందంట
నుమ్మో గబ్బుదేనా అయితే కన్ని రోజులు ఆపింది
అమ్మ నేనయితే ఏమని చెప్పిననుస అంటికి ఛార్జెస్ లేవని అన్నా అంటే అన్నది కదా చార్జెస్ కూడా లేవంట మస్తు చెప్తార అనుకుంటే ఏమ అన్నది కతం కట్ చేసుకున్నది చేసుకుంటా వేసుకో అనుకున్నా కిందివ బుక్ల రాసి గ చెప్పిన గీత ఫోన్ చేసి అంటీ ఇట్లా చెందన వెకేట్ చేస్తుందని అంటే ఆ చెప్పింది అన్నది దాని ఫల కట్ చేసింది కట్ చేస్తతోనే ఇక నాకు కొట్టింది నేను ఇంకా బయటకి కూడా ఓలే కొట్టింది
అ రాళ్ళకి ఎందుకు ఆపిందంట ఒకదనికి
ఏమో మరి ఆమె గుర్తుందో లేదో ఏమో
దగ్గరికి రా అ హలో
రీల్ బాలేదా చెంబ పలుగుతది
ట్టే చయ ఎట్లా చేస్తారు అట్లాన్న తాగి ఏ తో నిచ్చన్న మటగేశ్వరి ఎందనే పెటి
కావాలని మమ్మల ఏమైంది టూ తే చూడండి లేకపోతే నెంబర్ బ్లాక్ జేసుకోండి
జహా
ఆగు స్టేటస్
ఆ
ఓ వేస్ట్ మొక్కందాన ఎవరు ఒకరు మాట్లాడరాదురి ఏం లేదు మాట్లాడే ట్లాడే తింటాంది
అమ్మా అమ్మ మాకు అయితుంది
దేనికి
చచ్చ చ తీన్సు ఎ ఆల్ గూడా మళ్ళ గమ్మత్తు
అరే చిట్టి
రవళి అయితే నిబ్బ నిబ్బా అంటదయ్యా రవళి రాసిందా స్టోరీ వచ్చిందా రవళి
అరే నువ్వు ఏడున్నావ్ గాని జర ఆడికెళ్ళి ఏడి కాన్నా పోవా ప్లీజ్ నీ వాయిస్ మొత్తం బ్రేక్ అయితంది
అ
వాళ్ళ రూమ్ లో అసల్ కే సిగ్నల్ రాదు నువ్వు పోయి వాళ్ళ రూమ్ లనే ఉన్నావు మళ్ళ
పంట రవళి చూసిందా స్టేటస్
చూసింది నవ్విన బొమ్మలు పెట్టింది చూసి
మీ రూమ్ కొచ్చినా
అవునా ఎవర్లేరా మా రూమ్లా
లేరు ప్రజెంట్ అయితే
హుహు
మీ రూము గుర్తు ఈ చీ మీ రూమ్ లో వాష్రూమ్ లో వాష్రూమ్ సరిగుండదు ఏది సరిగుండదు ఆ
మ్ మాది గూడా కరెక్టే అది ఇదే మళ్ళ ఏమన్న అన్నదా ఫ్రెండ్ మీ రూమ్ ఫ్రెండ్ ఆహా
మ్ అమ్మా ఊకే టీం టీం చేంజ్ గదనే ఊకే క్వాలిటీ రిపోర్ట్ తీస్తున్నడే
అవునా
ఎందుకు బానే చేస్తావు గ చాట్స్ నీకు అలవాటు కాలే ఇంకా
అలవాటు కావడం ఖాళీ గాదు నువ్వు ఎన్ని ఇయర్స్ చేసినా ఎర్రర్స్ కామనవి
ఆ అది వాడికి గూడా తెలుసు గదా మరి మళ్ళా టార్చర్ ఎందుకు చేసుడు
ఓ అమ్మో ఊక తీస్తాండు భయమైతుంది అసలు ఏమంటడా అని
అవునా
మ్
హు హు హాస్పెటల్ పోయినా బాబాయ్ ఎట్లున్నడు మరి
అట్లనే ఉన్నడు అసలు చూస్తలేడు మనుషులనే
అయ్యా
మాటలు వస్తేలేవు మాటలు ఏమి మాట్లాడతలేడు మ్ మ్ అంటున్నడు అంతే ఇక
అవునా మా అమ్మయి ఏడు ఉన్నది ములుగులు ఉందా హాస్పిటల్ ఉందా
మమ్మీ మొలుగుోలనే ఉంది మమ్మీ హాస్పిటల్కి వచ్చే ఉన్నది ఆ సిచ్యువేషన్
ఎందుకేమైంది
మా మమ్మీ వారం రోజులకే మొత్తం కాలు చేతులు గుంజనే అంటాారు అక్కడ ఆడ హాస్పిటల్ తిరగాలే కాడు స్నానం క దీని కన్న ఇబ్బంది అయి ఇంటి పోతే ఇంటి కడ పొలం కడ పొలంలో పడుకున్నదట చాతన కాక
అవునా
మా పన్న అయితే ఇవన్నర పడుతుంది ఇక చెయ్యలేక
అవును ఇబ్బంది అయితే
ఎట్లా ఏం చేస్తారమ్మా ఏం చేస్తార అమ్మో
సేర
ఒకప్పుడు ఇట్లానే వీళ్ళ మా బాబాయ స్టార్టింగ్ లోనే ఒక రోజు ఏమంటారు
మీదికుోడి
ఆ
ఆ చెప్పే వింటున్నా
మా బాబాయ తాగి కూూరగా తాగుతాడు ఎప్పటి నుంచో తాగుతాడు అప్పుడు నేను ఫుల్ కొట్టేది ఫుల్ అంటే ఫుల్ కొట్టేది ఫుల్ తట్టేది తెలిసానే ఏమైతే ఒక రోజు మా పిన్ని మా బాబాయయికి మా పిన్ని కూడాడ అయితే మా పిన్ని గోళ వేసుకు సన్నాై
ఆ
గోళలు వేసుకుంటే మా తమ్ముడు చూసి మా తమ్ముడు మేము ఒక దగ్గర రెంంటికుండేది అన్నట్టు వరంగన్ంలో ఇల్లు కట్ తక్కువ ఉంటంది రంటుకుంటే మా తమ్ముళ్లు వచ్చి ఇట్లా మమ్మీ గోళలు వేసుకున్నద అని అంట మా పిన్న మామ్మీ దగ్గర పోయి చిన్న గోలీలు వేసుకున్నావా అంటే ఏ పోని గోలీలు వేసుకోలే ఏం వేసుకోలే పోవ అంటే పిల్లు నువ్వే ఏం గోలు వేసుకుంటే వేసుకున్నా అని చెప్పు లేకపోతే లేదు ని పొరాల మొఖం చూసి వానే పొరా ఎట్లా బగత నక మనాయి త అప్పుడు మా అమ్మ చెప్తే అప్పుడు అప్పుని వేసుకున్నక్క అని అన్నది పోయి హాస్పిటల్ పోయిన తర్వాత మ అవన్నీ మందులు అని కూడా వాళ్ళ దగ్గర పైసలు అప్పుడు క అదే పైసలు అప్పుడు క అదే తాగుడట అప్పుడు మా మమ్మీకి పని పోతే మళ్ళీ మా మమ్మీ పని ఏమైన పైసలు తీసుకొచ్చి మా పిన్ని మ మందు అక్కెచ్చిన తర అప్పుడు అంటుందడ మా పిన్ని ఏమనాయితే ఇ అనే అక్క నా పిల్లలు ఇట్లనే నాకేమైనా అయితే అప్పుడు అంటాన్నడమ పిని మాబ మా బాబాయ్ అప్పుడు కా అతాడు ఎప్పటి నుంచో అంతనే మనిషి తెస్తాడు ఇస్తాడు ఏదో ఒకటి కూడా పోస్తాడు తెలుసా మళ ఫో
ఆ